హలో
రీ
ఆయ్ ఏంజేసున్నావ్
నేను మా బాబు తోటి ఆడుకుంటున్నాను
అవునా ఎంతమంది బాబులు మీకు
పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పనండి
ఓకే సారీ
ఏం చేస్తున్నారు
ఏం లేదు నువ్వేం చేసునవ్
నేను మా బాబుతోటి ఆడుకుంటున్నాను
ఓకే హా తిన్నం
ఏం కరీ చేశారండి
ఆలు కర్రీ.
ఆలు కర్రి ఆ.
మీరెం తిన్నారండి
హలో వినిపిస్తుందా
వినిపిస్తోంది
సాంబార్ చేశాను దానికి తోడు అలా బీరకాయ చట్నీ చేసాను రోటీ చట్నీ.
ఏంటిది
హలో వినిపిస్తుందా.
ఓకే అన్న అండి.
ఆ అదే మీది వాయిస్ ఎక్కువ రావట్లేదైతే.
కొంచం వాళ్యూమ్ పెంచుకోండి మీరు
వళ్యూమ్ ఎక్కువ మొత్తం హై ఎ పెట్టుకున్నాను
ఊ ఏం స్పెషల్ చేసారు ఈరోజు
సాంబారు బీరకాయ రోటీ చట్నీ అని చెప్పాను
ఆ ఇంకేమేం స్పెషల్ చేస్తారు అంటున్నా
ఈ రోజ అయితే ఇంతే అండి సాయంత్రం చిక్కుడుగాయ చేయాలి అదే ఒలిచి పెట్టుకున్న
ఆమ్ ఇంకేమైనా కొత్త వెరైటీస్ కన్ అలు వస్తాయా మీకు
ఆ అంటే గులాబ్ జామ్ వస్తదండి
వావ్ యా వస్తది పర్ఫెక్ట్ గా వస్తది రెమ్స్ స్వీట్ షాప్ లో ఉన్నట్టే వస్తది
అవునా
ఇంత బాగా ఇంకా స్వీట్ ఉన్నది ఎక్కడో చేసి పెడతారు గాని నేను ఫ్రెష్ గా చేసేస్త
అవునా ఏ చాలా మంచి హ్యాబిట్ అండి.
మీ చేస్తారా అండి మీకు వస్తాయా.
ఆ వస్తాయి నేను గులాబ్ జామ్ చేస్తా కానీ పెద్ద గులాబ్ జామ్ చేసానుకోండి. లోపల అట్లా తడవదు అన్నట్టు గట్టిగా ఉంటది. అందుకని చిన్న చిన్న బాల్స్ చేస్తా
పిన్ని
అవునండి.
అట్లా గాకుండా టిప్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని
అవునా ఏం చేయాలి.
దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి బాగా స్మూత్ వాటిని ఇట్లా రుద్దుకుంటూ చేయాలి. బబుల్స్ ఉండొద్దు ఎయిర్ బబుల్స్ ఉండద్దు మంచిగా స్లో ఫ్లేమ్ లో కాలవాలి వాళ్ళని కొంచెం ఉబ్బుతాయి. తర్వాత మనం పాకంలో వేస్తే కొంచెం ఉబ్బుతాయి.
వాళ్ళని కలవాలా
గులాబ్ జామ్ లనండి
అంటే ఇట్లా తిప్పుతా కాని వాటి మీద ఇట్లా గీతలు వాడుతయి.
క్రాకర్స్ రావద్దు క్రాక్స్ రావద్దు క్రాక్స్ వస్తే మాత్రం పగులుతాయి. ఇట్లా మన చేతికి ఆయిల్ ఇట్లా అ నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇట్లా స్మూత్ గా చేయాలి. ఇట్లా దాన్ని ఒత్తుకుంటూ ఒత్తి ఒతునట్టు చేయాల రౌండ్ గా షేప్ వచ్చేటట్టు విరిగవ్ చాలా బాగా సక్రాకర్స్ సై బ్రౌ
అవునా నేను ఒకసారి ట్రై చేయ్యాలండి. అంటే నేను ఇక పెద్దవి చేద్దాం. అనుకుంటు
అవి అయ్యే టప్పులు పెద్దగా అవుతాయండి. మనం చిన్నగా కోసం మీడియం సైజ్ చేస్తాం అనుకో అవి వేయించి ఆ దానిలో పాకం వేసేసరికి ఇంకో పెద్దగా అయిపోతాయి.
అయితయ ఆటోమెటిగ్గా
ఆ అయితాయి.
అదే మరి గ్ లోపల గట్టిగా ఉంది. నేను టూ త్రీ టైమ్స్ ట్రై చేసిన అయితే అట్లా గట్టిగా ఉండే సర్ నేను యూట్యూబ్ లో చూసే చేశాను. అయినా నాకు అట్లానే వచ్చినాయి.
ఓకే ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మా ఇంటికి రండి చేసి చూపిస్తా తినే తిందాం.
ఓకే అండి థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు అండ్ ఇప్పుడు మీరు టిప్స్ చేసిన త్తరు కదా చెప్పారు కదా ఒకసారి నేను ట్రై చేస్తాను వస్తాయేమో చూద్దాం, అయినా కూడా రాకపోతే అప్పుడు వస్తానండి.
ఓకే అండి.
అయితే ఆ వొయ్ చిన్న సైజు చేస్తే గోళీలంతా చేస్తానండి ఇం క మా పిల్లలు ఏంటి గు లీలు ఒని అంటరు.
హు
ఈ సండే రమ్మంట రామీరు
మీరు మేం రావాలా మేం రావాల మీరు వస్తారా.
మీ ఇస్టమండి.
మీరు బిర్యాన్ చేస్త అంటే వస్తాను.
అవునండి మీకు ఎలా తెలుసు నేను బిర్యానీలో స్పెషలిస్టుని.
అవునా
కానీ ఫస్ట్ నాకు రాకపోయేది ఇంకా ఇప్పుడు వరకు ఒక సిక్స్ సెవెన్ టైప్స్ చేసాను అందు టేకా పర్ఫెక్ట్ అయిపోయింది.
అవునా ఏముం ఎలా చేసారు ప్రాసెస్ చెప్పండి కొంచెం నాకు ముద్దముద్దగా అవుతదండి అసలు.
అవునా ఇలా నాకు పొడి పొడి రెస్టారెంట్ ఫ్లేవర్లో వస్తదండి.
ది ఉండాలొ చెప్పండి.
అర్ ఇప్పుడు చికెన్ని కడిగి పెట్టుకుంటాము కదా, అందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా, పెరుగు కూడా వేస్కోవాలి పెరుగు వేసుకుంటారా మీరు
అప్పుడప్పుడు ఏసుకుంటాము.
పెరుగు ఏసుకోండి గ్రేవీ లాగా చాలా బాగా వస్ సద్ దాంట్లో కొత్తిమీర కూడా కలిపి అపచ్చిమిర్చి కూడా కలిపి పెట్టుకోండి, అంటే కర్రీ ఎలా చేస్తామో యాజిటిజ్ అలాగె చేసు పక్కకు పెట్టుకోండి. ఔ నెక్స్ట్ ఏం జేస్తారంటే బాస్మతి రైసు యూజ్ చేయ్యండ్ నార్మల్ సూట్ చేస్తే అసలు బిర్యానీ తిన్నట్టె అనిపించదు, మీరు యుజ్ జె సరా బాస్
అప్పుడప్పుడు ఎక్కువైతే మా నార్మల్ రస్ చోటు చేస్సాం.
అందుకే మీకలా ముద్ద ముద్దగా అవుతది. ఒకసారి బాస్మతి ట్రై చేయండి, బాస్ ఆ బాస్మ తిని ఒ నీళ్ళలో వేసి కరెక్ట్ దానికి తగి ఉప్పు వేసి ఇంకా బగారా ఆకు మన మస
ట్టద్దా రైస్ని
లేదు ఆ నానబెట్టాలి కడిగి
ఎంతా ఎంతసేపు.
ఒక ట్వంటీ మినిట్స్. లేదు ఎ క్కువా నాని పోవద్దు. అందుకనే మీకు ముద్ద ముద్దగా అవుతుంది. మీ బాబు ఆండి
యా యా
నాయిస్ వస్తుంది అయితే. అయితే బగారా అవి ఇవి అన్నీ మసాలా ఐటెమ్స్ ఏసి. సి బాస్మతి రైస్ ని మంచిగా ఉడికించండి ఇగ ఉడ్ ఉడుకీ లాస్ట్ అయి పోతుంది అనంగానే. ఈ కర్రీ చేసుకుంటాం గదా, ఆ కర్రీని అందులో ఒక లేయర్ రైసు, ఒక లేయర్ ఆ కర్రీ రైస్ కర్రీ, రైస్ కర్రీ ఏసి లాస్ట్ కి పైనా ఫ్రైడ్ ఆనియన్స్ ఎయ్యాలి అంటే నాదీ ఉల్లిగడ్డని చిన్న చిన్నగా మంచిగా తురుము కొనీ వాటినీ అంటే తురుము కోవడం అంటే మంచిగ చిన్న పీసెస్ కోసుకోవాలి వోలా గుగా వాటినీ ఆయిల్లో ఫ్రై చేసి తీసి పైన వేసుకోవాలి. కొంచెం సేపు ధమ్ ఇవ్వాలి ధమ్ ఇచ్చేసినంక మూత తెరిచి మేము ధమ్ బిర్యానీ ఇట్లా జేయడానికీ పిండి యూస్ చేస్తమండి.
అవునా పైనేమన్నా మిట్లా బరువుది పెడతరా.
ఆ పిండీ ఏదైనా ఒక పిండి తోటి పెట్టి దాని మీద మూత పెట్టి పైనా బరువుది రోకలి బండా ఆ అట్ల ఏదైనా ఒకటి పెట్టచ్చండి. అంటే గాలి బయటకు పోదు అందులో ఉన్న స్మెల్ అందులోనే ఉండి మంచిగా ఉడుకుతదండి.
అవునా
ఆ ఇప్
దాని కోసం ఇంక కాంబినేషన్ ఏం చేస్తరు. కర్రీ చేస్తరా ఏమన్నా రైతా చేస్తరా ఏం చేస్తర్ స్పెషల్
అంటే పెరుగు రైత పక్కకూ ఎట్లాగో చేస్త్ స్తాము అది పెరుగురైతా కాంబినేషన్ చాలా బాగుంటది. ఆండ్ కర్రీ ఇప్పుడు బా బగారా లో బాస్మతి రైస్ లో లేయర్ లేయర్ గా వేసేటప్పుడు మిగులుతుంది కదా, సూపు పక్కకు పెట్టుకోవాల అన్నట్టు.
ఎలా చేస్తారండి అది మా రైత్ ప్రాసెస్ చెప్పండి.
ఇప్పుడు ఇంతసేపు అదే కదండి గొంతు మొత్త
రైత రైత రైత
రేత నా పెరుగులో పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీరు ఇంకొకటి మసాలా జీలకర్ర పొడి వేయాలి
అలా కాదుండి నేను చేసే ప్రాసెస్ ఎట్ల చెప్పాలా ఇట్లా పెరుగు ఉంటారు కదా ఫ్రెష్ పెరుగు దాన్ని మనం చిల్లి కాలేదు అ ద్ ఉంటంది కదా విసుకారు విసుక మంచిగ క్రీమీ టెక్స్చర్ వస్తది దాంట్లో వచ్చినాక చిన్న చిన్న సన్న కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు జింజర్ ముక్కలు ఆ దోసకాయ ముక్కలు ఆ ధనియా మీర్ ఆ జీరా పౌడర్ ధనియా పౌడర్ అవన్నీ వేసి కొత్తిమీర్ కోరి అండం అవన్నీ ఏసి మంచి వేసి తగినంత నీరు పోసి అంటే బాగా చిక్కగా ఉండద్దు బాగా పల్చగా ఉండద్దు మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచి సర్వ్ చేసుకుంటే ఆహా ఆ రుచే వేరు అద్భుతం మహా అద్భుతం అంటారు
అవునా మీకు ము ద్ద ముద్దగా అవుతుందేమో మరి ఇది పర్ఫెక్ట్గానే చెప్తున్నారు
గా రైత అవసరం మేము అప్పుడప్పుడు చేసుకొని తింటాం బిర్యానీ అంటే అంత రాదు పర్ఫెక్ట్ గరాదండి
ఈ రైతు రైతా అంటే గింత చిన్న ప్రాసెస్ చిన్నది కాబట్టి ఇగ ఎమన్
ఆ ఇంకా చల్లచారు అయితే ఎక్సట్ హైలైట్ ఉంటది అసలు నిన్ చేస్తే విడిచిపెట్టనే విడిచిపెట్ట మా చిన్న బాబు అయితే ఆహ వంకా చేసి ఫ్రై చేసి వెయ్యాలి ఆహా ఏమ్మ ఆహా ఏమి రుచి
మాకు ఇప్పుడే గ్యాస్ వచ్చిందండి అసలు గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి గ్యాస్ స్తుర్క
అవునండి అసలు తక్కువై పోనై
ఆ ఈ యుద్ధాల వల్ల ఇలా జరుగుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవు తుంది సరే అండి మరి నేను ఉంటాను
ఓకే అండి బాయ్
హు బాయ్
కన్నయ్య